హలో
ఆ హలో బాగున్నారా
ఆ బాగున్నాం అక్క మీరు ఎలా ఉన్నారు
ఆ బాగుందండి చానా రోజుల తర్వాత ఫోన్ చేశారు
ఏం లేదక్క చేస్తి ఎట్లున్నారో మాట్లాడదామని
అవునా ఈరోజు సెలవ కదా ఆ ఈ రోజు సెలవు కదా ఇంటి దగ్గర ఉన్న ఖాళీగా వర్క్ కొంచెం ఇంట్లోనే పనులు చేసుకున్న ఇల్లంతా సర్దాను ఇప్పుడే
అవునవునా ఉగాదికి ఇండ్లు కడిగేసినారా? మీ సొంతూరికి ఏళ్ళరా?
ఆ లేదు ఇప్పుడు సెలవులు లేవు కదా ఇక్కడే పండగ అంతా నెక్స్ట్ మళ్ళీ పండకి సెలవులు తీసుకొని వెళ్ళాలి ఇంటికి
ఆ ఇంకే మక్కా మీ వర్క్ అంత ఎలా ఉంది.
ఇక్కడేం బానే ఉంది పర్వాలే ఇప్పుడు వర్కు అంతా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంతా బా సరిపేయింది మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు.
ఏం లేదక్కా అదే మొన్న బి ఈ డి కి ఎగ్జామ్ ఇది రాసినానా అది క్వాలిఫై అవ్వలేదు.
సున్నారా?
అవునవునక్క అప్పుడు ట్రైనింగ్ తీసుకున్నా కదా.
ఓకే
దానికోసమే ట్రై చేస్తున్నా కానీ సక్సెస్ అవ్వడం లేదు.
ఏది టీచర్ పోస్ట్కి
ఆ ఆ అవునక్క
ఉమ్ గవర్నమెంట్ జాబు కొంచెం మంచిది అంత వర్క్ ప్రెజర్ ఇంత ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నట్లు ఉండదు. కాకపోతే కొంచెం ఎక్కువ కష్టపడాలి. చదవాలి ప్రిపేర్ దానికి సెలెక్ట్ కావడానికి
అవును అవునక్క
కొంచెం బాగా రోజుకి ఎక్కువ గంటలు కష్టపడి చదవాలి. నేను ఫస్ట్లో నేను ప్రిపేర్ అయినా క్లెమ్ గవర్నమెంట్ జాబ్స్కి మామూలుగా సచివాలయం జాబ్స్కి
ఆ
అది అయిపోకా ఎమ్ సీ ఏ చదివిన ఎమ్ సి ఏ చదివి అవంతా ప్రిపేరయి ఇగ సెట్ ఏవి కాక ఇక్కడకి ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నా ఇది కూడా బానే ఉంది.
ఊ
మంచిగా శాలరీను అంతా వారంలో రెండు రోలు సెలవు ఉంటుంది.
అవునవునా అక్క స్ టూ డేస్ వీకాఫ్ ఆ
పండగలికి
అదే అక్క అన్ అదే అక్క నేను అది గవర్నమెంట్ ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా రావడం లేదు. ఏదైనా ప్రైవేటే చూసుకున్నామా అనుకుంటున్నా
ఎలాగో ప్రిపేర్ అవుతున్నారు ఇంకా కొంచెం ట్రై చేయండి ఇప్పుడు ఏదో పోస్ట్లు ఉన్నాయి అంటున్నారు కదా నెక్స్ట్ మంత్ లో జాబ్లిది టీచర్ పోస్ట్కి
లేదక్క ఇప్పుటికే నేను ట్రై చేయబట్టి చానా రోజులు అయిపోయింది.
అవునా ఒకసారి చూడండి. అది ప్రిపేర్ అయితు ఇది ఏవైనా పార్ట్ టైమ్ వర్క్
అవుతున్నాను అదే ఆ ఇప్పుడు ఏమైనా తెలిసిన జాబ్స్ ఉన్నాయా అక్క ప్రైవేట్ వే ఏమన్నా సాఫ్ట్వేర్ అట్లా
కొంచెం ప్రైవేట్ అంటే మ్చ్ మీరు చదువుని బట్టి చేయొచ్చు నానైటివి కొంచెం ఉన్నాయి. కాకపోతే శాలరీలు మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండవు. ఇక్కడ ఫస్ట్ లో కదా ఎక్స్పీరియన్స్ తో వచ్చి తర్వాత కొంచెం శాలరీ పెరుగు తుంది.
ఆ
ఫస్ట్ లో అంటే ఫ్రెషర్ గా మనం తక్కువ డబ్బులతో శాలరీతోనే జాయిన్ అవ్వాలి. మనకు కావాల అన్నప్పుడు
ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ ఒక ఫిఫ్టీ థౌజండ్ అలా రావాలా శాలరీ అంటే ఏదైనా కోర్స్ నేర్చుకోవాల
ఆ అవును కోర్స్ ఉండే బెటర్ ఇప్పుడు ఫైతాన్ జావా మామూలుగా సాఫ్ వేర్ డెవలమింగ్ కోర్సెస్ ఉంటాయి ఇన్స్టిట్యూట్ వెళ్ళైనా నేర్చుకోవచ్చు లేదా నువ్వు ఆన్లైన్ లో నైన నీకు కి వచ్చే టైం ఉండదు అంటే ఆన్లైన్లో ఫోన్లో నేర్చుకోవచ్చు కోర్సెసు
ఇన్స్టిట్యూట్ కు వెళ్ళే అంత టైం లేదు గాని ఏదైనా ఆన్లైన్ లోనే చూసి ఏదే నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను అక్క ఇంకా గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేసి చ్చేసి చాలయిపోయింది
అది నిజమే కొంచెం ఓపిక గవర్నమెంట్ జాబ్ అంటేనే ఓపి
ఆ ఇప్పుడు ఎక్కడ చూడు కాంపిటీషన్ గవర్నమెంట్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్ అన్నిటికి కాంపిటీషన్ ఎక్కువై
ఆ అవును అందరు జాబులుకి ఎక్కువ ఇప్పుడు కాంపిటీషన్ చదివిన వాళ్ళే ఎక్కువే ముందు ఉండే కాలంలో తకు ఎక్కువ మంచి చదివే వాళ్ళు కాంపిటీషన్ తక్కువ ఇప్పుడు ఎక్కువుంది.
ముందున్న కాలం అంతా వేరక్క ఆ మొత్తం మన ఊరిక అంటే ఇట్లా ఊరికి చుట్టుపక్కల అంతా కలిపినక కూడా ఒక పది పది మంది కూడా ఉండేవాళ్ళు
ఉమ్మ్ అప్పుడు చదివే వాళ్ళు తక్కువ ఇప్పుడు ఎక్కువ అయిపోయినారు జాబులు ట్రై చేసే వాళ్ళు ఎక్కువ అందరు జాబులు కోసం వస్తున్నారు సిటీలకి ఊర్లో ట్రై చేస్తున్నారు అదే సచివాలయం జాబులకి ఒకసారి చూడాల్సింది మీరు అది కొంచెం ఈజీగా ఉండచ్చేమో
చూసానక్క అప్పుడు ఒకసారి ఏదో సచివాలయంలోనే మొన్ననే రీసెంట్ గా టూ మంత్స్ బ్యా క్ అలాగా వాళ్ళే ఏదో సచివాలయం జాబ్ అని
అదేముంది మామూలుగా మనం ఓకే మనం ఇంటర్ చదివినా కూ కూడా ఏదో పోస్ట్లు ఉంటాయి ఇంటర్ చదివిన వాళ్ళ గూడా అన్నారు
ఆ ఏమో అక్క అదే ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ కూడా అట్లే కష్టంగానే ఉన్నాయి
ఆ అవి కూడా కష్టం కొంచెం నేర్చుకున్న తర్వాత బాగుంటుంది
ఆ ప్రైవేట్ జాబ్స్ కూడా మొన్న కూడా అంటే మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ప్రైవేట్ జాబ్ కోసమే ట్రై చేస్తున్నారు వేరే వాళ్ళు వాళ్ళు అంటున్నారు అసలు ఏంది కాల్ సెంటర్స్ కూడా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ సా సాలరీ ఇచ్చే వాళ్ళు కూడా ఎంత టూ త్రీ రౌండ్స్ పెట్టేసి మొత్తం ఫుల్ స్టి క్ట్ గా ఎంత కష్టంగా పెడుతున్నారో ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ కూడా
ఉహు
కష్టం అయిపోయింది జాబ్ తెచ్చుకోవడం అంటున్నారు
నేను కూడా ఫస్ట్ లో చాలా కష్టపడి ఇంటర్వ్యూస్ చానానే అటెండ్ అయిన ఎక్స్పీరియన్స్ కోసం మనెస్ స్కిల్స్ పెరుగుతాయి అన్నట్టు
అవునవునక్క ఇప్పుడున్న జనరేషన్ లో మన కమ్యూనికేషన్ గానీ ఇంకా ఏదో ఒకటి స్పెషల్ లాంగ్వేజెస్ మనం నేర్చుకుంటేనే సి సి ప్లస్ ప్లస్ జవా నవా ఇలాగే ఏమైన నేర్చుకుంటేనే మనకి వాల్యూ
ఆ అవును స్కిల్స్ మనకు కో సక్సెస్ నేర్చుకోనుండాలి స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి
ఆ ఇప్పుడు ఎక్కడికి పోయిన ఇప్పుడు ఎక్కడికి పోయినా ఫ్లేషర్స్ కు అసలు తీసుకోవడమే లేద
అవును నేను చాల ఫేస్ చేసిన ఫస్ట్ లో ఏ ఇంటర్వ్యూ కు పోయినా ఎక్స్పీరియన్స్ అడుగుతారు స్కిల్స్ చెక్ చేస్తారు నేను కూడా చాలా ఫస్ట్ లో రిజెక్ట్ అయిపోయినా ఇన్ ఇంటర్వ్యూలల్లో మళ్ళీ ఫైనల్ గా ఏదో మంచి కంపెనీలో దొరికింది చేసుకుంటున్న అదే
ఆ
బాగుంది ఇది ఒకో ఎక్కడ ఎప్పుడైనా ఉంటే మీరు ఇంట్రెస్ట్ చేస్తాను వర్క్ జాబ్ ఇక్కడ సిటీకి కోస్తాను అంటే ఉన్నప్పుడు చెప్తా ఇక్కడికి వచ్చి అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూ
అదే అక్క ఉన్నప్పుడు చెప్పండి ఎక్కడైనా కంపెనీస్ లో వేకెన్సీస్ ఉంటే
ఖచ్చితంగా చెయాలి అనుకుంటే చెప్తా ఖచ్చితంగా నాకు తెలిసిన వాళ్ళు వేరే కంపెనీస్ లో ఉన్నా ఒకవేళ జాబ్ వేకెన్సీస్ మీకు చెప్తా
ఉ చెప్పండి అక్క ఇప్పుడు ఎంత కష్టం అయిపోయిందంటే చేస్తున్నాను అక్క అది చేస్తున్నాను ఇంక ఇది రాకపోతే ప్రైవేట్ సెట్ అయితే ప్రైవేట్ కైనా వెళ్ళిపోతాన అక్క
ఆ అంతే ఇప్పుడు ఏదో మన కాళ్ళ మీద మనం నిలబడుకోవచ్చు మన పనులు చేసుకో పోవచ్చు డబ్బు సంపాదిస్తే మనకి ఒక
వాల్యూ ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయకుండా ఇంట్లోనే ఉం అంటే అసలు తల్లిదండ్రులు కూడ మనం చీప్ అయిపోతుం తమ్ వాల్యూ లేకుండా అయిపోతుంది
వాళ్ళకి పాపము ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఐత అంటుంది మనం కష్టపడి డబ్బులు ఇయ్యాల కదా వాళ్ళు ఇంత వరకు కష్టపడి వింటారు
అవునవును అలానే నా కూడా ఇష్టం లేదక్క ఎన్ని రోజులని ఇదే కష్టపడుకుం అంటూ ఉండేది అంటే నా నుంచి ఏం ప్రాఫిట్ అంటూ లేదు
ఆ అట్లా అనుకోకూడదు ఫస్ట్ లో మామూలే ఏం కాదు ఏదో ఒక రోజు జాబ్ వస్తుంది మనం సంపాదిిం చ్చుకోవచ్చు ఫస్ట్ లో ప్రిపేర్ అవుతున్నప్పుడు అట్లే ఉంటుంది
అదే మొన్న ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను అక్క అ అది వాళ్ళు త్రీ రౌండ్స్ కంప్లీట్ అయ్యింది ఆ ఫైనల్ రౌండ్ ఇది హెచ్ఆర్ రౌండ్ ఉందన్నారు అది చూడాలి ఇంకా ఎప్పుడు ఎప్పుడు ఉంటుందో తెలిదు షెడ్యూల్ చేస్తామని చెప్పిన్నారు
ఓకే అది బాగా ప్రిపేర్ అవ్వండి ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారు మామూలుగా
ఆ
ఫ్యామిలీ గురించి అడగడం మీ హా హ్యాబిట్స్
ఆ ఇప్పుడున్న డెసిషన్ లో అసలు జాబు
అవునవును చానా కష్టం అయిపోయింది ఇప్పుడంతా బీటెక్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అందరూ ఐటీకి నాన్ ఐటీకి
ఆ మా ఊర్లో అయితే బీటెక్ చేసిన వాళ్ళు గుడా పాపం వాళ్ళకి ఇంకా జాబ్ ఏది మంచి జాబులు దొరక ఇంటి దగ్గరే
ఆ అవునవును కొంచెం మా ఊర్లో కొంతమంది అట్లనే
ఆ కానీ మన పల్లెటూర్లలో అలాగాదే టవ్ అ అంటే చిన్న జాబు ఫిఫ్టీన్ థౌజండ్ జాబ్ జాబ అయినా సరే జాబ్ జాబ్ జాబే అంటారు
కొంచెం ఇక్కడ లేనప్పుడు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వచ్చు జాబ్ ఉంటే బెటర్ మనకి ఇంటి దగ్గ దగ్గర చేసుకు ఉండి ప్రిపేర్ అయినా మంచిదే
ఊర్లో ఉన్న వాళ్ళకి తెలీదు కదా ఏ జాబు ఎంత స్ట్రెస్ ఉంటది అని జాబ్గా అదే చీపక్క అంటే ఇప్పుడే అంతా చదువు ఇప్పుడు బీటెక్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చదివేసి మర వ్యవసాయం చేస్తే అంత చదువు చదివి ఇట్లా వ్యవసాయానికి వచ్చినావా అ అంటారు అందుకోసం
నువ్వు మామూలే పక్కన అంటా ఉంట రు మనం మన గోల్ చూసుకొని పోతా ఉండాలి పట్టించుకోకూడదు మనకి ఇంట్రెస్ట్ ఉండే దాన్ని బట్టి
ఆ
జాబుకొస్తే మంచిది ఇంతవరకు ఎన్ని అటెండ్ అయ్యారు మీరు
ఒక టూ ఏమో అటండ్ అయ్యానక్క ప్రైవేట్ జాబ్స్
ఓకే ఇంకా అన్ని అప్లై చేస్తా ఉండండి ఇట్లా యాప్స్ లో ఆన్లైన్ వెబ్సైట్లలో ఇప్పుడు మీ స్కిల్స్ సరిపోయేవి అటెండ్ అయితా ఉంటే మీకు స్కిల్స్ పెరుగుతాయి ఎక్స్పీరియన్స్ వస్తుంది నెక్స్ట్ ఎలా మాట్లాడాలి ఇంటర్వ్యూ లో అనేది
ఆ అదే చూస్తున్నాను అక్క అన్ని సర్చ్ చేస్తున్నాను నౌకరీ లింక్డను
ఆ యాప్స్ బాగా యూస్ చెయ్యండి అవి ఇ మనం కొంచెం సిఈ ఓ వాళ్ళని హెచ్ఆర్ తో కనెక్ట్ అవుతా ఉంటే వాళ్ళు వేకెన్సీస్ ఉన్నప్పుడు మనకి చెప్తారు అప్లై చేసుకోవడం అటెండ్ అవ్వడం ఏదో ఒకటి వస్తుంది అట్లే చేసేది అన్నప్పుడు
అవునాక్క
ఆ
అదే వేరె తెలిసిన వాళ్ళు కూడా పెడుతుంటారు అప్లై చేస్తుంటాను కానీ కాల్స్ ఏం రావు ఊరికే అప్లై చేస్తుండే ఇప్పటికి ఎన్ని అప్లై చేసింటానో ఏమో
చేస్తా ఉండేల ఓపిగా ఇక్క నేను కూడా చాలా అప్లై చేసాను రిటర్న్ ఏమి కాల్స్ రాకుండా ఉండే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొంచెం ఎక్కువ ప్రొఫైల్ బాగా అప్లై చేసిన తర్వాత ఎక్కువ వస్తా అప్పుడు అ ఉండయ నేను
అదే అక్క ఇప్పుడున్న దాంట్లో ఇంకా ఏదో ఒకటి ఆ లాంగ్వేజ్ సే కానీ పైథాన్ చాలా పయితాను ఏదో ఒకటి నేర్చుకుంటేనే అవునక్క
అన్నిటికీ ప్రిపేర్ అయ్యే స్కిల్స్ చేతిలో పట్టుకొని మనం రెడీగా ఉండాలి ఇంటర్వ్యూ ఎప్పుడైనా అటెండ్ అవ్వడానికి
హ ఉమ్ సరే అక్క
సరే బాగా ప్రిపేర్ అవ్వండి జాబ్ నేను ఉన్నప్పుడు చెప్తాను వేకెన్సీస్ మా ఆఫీస్ లో
ఆ సరే అక్క
సరేయితే
ఆ